ఆ తమ్ముడు చెప్పు చెప్పక్క చెప్పు తమ్ముడు నువ్వు ఒక టూ డేస్ ఇక్కడ ఉండి పోవచ్చు కదా నాదే ఇప్పుడు పనుల అక్క ఇప్పుడు అక్కడ కూర్చొని ఏం చేత ఒక దుక్కి కూడా మొత్తం దుక్కి దున్నించాలి నీళ్ళు ఏ నీళ్ళు కట్టాలని అనుకుంటున్నా
నీలు గట్టి దుక్కి
దుక్కి దున్ని ఎకుతమ్ముడు మొత్తం ఇ గట్ మొత్తతాయి నేను కూడా అదే ఆలోచిస్తున్నాగా నీ ఇప్పుడు ప్రజెంట్ ఇ మరి ఈ వర్షాలు రావట్లేదు వర్షం వ వ వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి ఇంకా టైం రాలే కదా మనం విత్తనం పెట్టే టైం ఇప్పుడు ప్లౌడ్ తోనే దునిస్తే వస్తుది గానీ ఎ రాటరు గట్టి పడుతుందిని భయపడుతున్నారు వాళ్ళు
అయ్యో
ఆ క్లౌడ్ టైమ్ వర్షం నీకు ఆ వర్షం పడిన తర్వాత ఒక టెన్ డేస్ లోపలే నువ్వు దున్నిచ్చు కుంటే బాగుండు ఇప్పుడు కూడా నో ప్రాబ్ల కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు రాట్లేరు ఏ రాాలు రాదు ఏం రాదు అని చెప్ారు
మరి గట్టిగా అయింది ఎట్ల వస్తుంది ది
ఏం మన భూమి అంత చౌడు భూమి కాదు మొత్తం ఏ ఏం భూమి అంటారు దాన్ని కొంచెం ఎక్కువ నీళ్ళున్నా లేకపోయినా బాగానే వస్తే చాలు కాగాని వాళ్ళు భాయపడుతున్నారు వాళ్ళు ఆ గట్ ది నేను రాను ఇ అట్లే అనుకున్నాను అందుకని ఈసారి నాకు ప్పతే మొక్కజొన్న ఎంత ఇబ్బంది అయింది నాకు పద్దెనిమిది యాభై క అమ్ిననా నేను అట్లానే తొందరేసుకుంటే తొందర చేసుకొని వెళ్ళిపోదామని
మరి నువ్వు అట్లా అనుకునేటోనివి నువ్వు అప్పుడే దునించుకుంటే బాగుండు
దునించుకుందాం అనుకున్నా కాని ఆ టైంలో మామ ట్రాక్టర్ తీసుకుందాం అనుకున్నా ఆయన ఇయలేదు మళ్ళా ఈ సురేష్ ఏమో వాళ్ళ ట్రాక్టర్ ఏమో ఇంజన్ ఆయిల్ మారిపియలే నేను మొత్తం బాగలేదు బాగు చేపిచుకొని వస్తా అని చెప్పి
ఆయనకొక టూ తౌసండ్ ఓ త్రీ తౌసండ్ ఓ ఇచేస్తే బాగుండుగద పైసలు
టెన్ థౌసండ్ ఇచ్చేది ఉంది మొత్తం ఇచ్చేస్తా కాని రా అని చెప్తే రాలేదు
అవునా
ఆయన కూడా దు వాళ్ళది కూడా దునించుకోలే వాళ్ళది కూడా అట్లే ఉన్నది.
మ్మ్ మళ్ళ దు ఎప్పుడైతదీ ఇన్ని రోజులు దున్నించుకుంటే గడ్డి గిట్ల ఏం లేకుండా మంచిగుండేది.
తే చిన్నగ చేసుకొని రెండు మూడు సార్లు ఒకసారి ఒకసారి ఒక రెండు మూడు సార్లు దున్నిచుకుంటే కథం. గడ్డి రాదు‌ ఏం రాదు.
ఇగ దున్నిచ్చుకొని ఎక్కువ రోజులు ఎండితే బావుంటదని దుక్కి.
అదే అదే అదే అప్పుడు టా క్టర్ దొరకలే నాకు అందు కాని అందరు ఆ టైం లో అందరూ మ క్క జొన్నలు, వడ్లు అన్ని తోలుతున్నారు అ ప్పడు వర్షం పడే టైమ్కి. హ్మ్ ఓ సపరేట్గా దున్నడానికి ఎవరు రాలే, మా మావ టాక్టర్ ఇయ్యమంటే మామ టాక్టర్ ఇయ్యలే. అ
మ్మ్ మావయ్య ఎప్పుడు ఇస్తడు, ఎప్పుడు ఇవ్వడు అంతే ఇగ ఆయన. ఇంకేంటమ్మా మరి
ఏముందక్క బయటికి బోయి రావాల, బ్యాంక్ కి బోయొస్తా నా మీద పక్కన సంతోష్ ఆయనే జబాల అని ఆయనే నా మీద గోల్డ్ పెట్టిండు, అది విడిపిచ్చుకొ రావాలట.
అరే నువ్వు అట్లాంటి లోను ఎక్కువ ఉంటే నీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితది.
ఆయన నా మీద పెట్టిండు మళ్ళ ఇప్పుడు తీసుకో క్లోజ్ చెపి
నేను చెప్పేది ఏంటిది అర్ధమయితుందా? ఇప్పుడు నువు ఎవన్ని పడితే వాన్ని మీ నీ అకౌంట్ మీద పెట్టించి నువు లోన్ ఎత్తుకుంటే, నీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. నువం త్తగానం నువ్వు లోన్ ఎత్తుకుంటే నీ సివిల్ స్కోర్ అంతా తగ్గి నీకు మళ్ళ
సివిల్ స్కోర్ అంటే టైం కి టైముకి కట్టించుకుంటే నో ప్రాబ్లం.
అయినా అవసరం లేదు నువ్వు అంతగానం లోన్ ఎత్కోవడం.
సివిల్ స్కోర్ మస్తున్నది నా సివిల్ స్కోర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఉంది.
ఆ రిస్క్ ఎందుకు ఇంకా నీకు మొత్తం ఒకళు కడుతరు ఒకళు కట్టరు.
చిగ మంచి సేల్స్ కూడా ఉంది నో ప్రాబ్లం నాకు టైంకి టైంకి కట్టేసుకుంటాను నేను.
మ్
ఆ
సరే నా గోల్డ్ ఎత్తగానే చేసి నాకు విడిపించుకునేట
ఇది నేను ఖచ్చితంగా ఇప్పుడు సిక్స్ ఒక వానకాలం వరకు ఆగాక నేను మొత్తం క్లోజ్ చేపిస్తాము లోన్ ఎత్తి మాత్రం నీకు కట్నం డబ్బులు ఇచ్చేస్తా ప్లస్ ఏమోని ఆ గోల్డ్ కూడా విడిపిచ్చి ఇచ్చేస్తా ఇక ఎన్ని రోజులు ఆగిన ఒక సిక్స్ మంత్స్ ఓపిక బట్టు ఇక
సరే లే తమ్ముడు సరే మరి నీ నీ పన్నలు చూసుకో
సరే అమ్మా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ టీకానే ఉంది కదా
ఇంటికాడే ఉన్నారు పడుకున్నారు
సరే సరే లే నాతోటి సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడిపి
సరే
ఊమ్
ఒకే అక్క
సరే తమ్ముడు
హలో